హా చెప్
ఉ ఉ వినిపిస్తందా
వై షు అడ్డి ఈమెయిల్ ఒచ్చిందా
బి య మ్
ఏ నీ బడా
పేరు తెలుసుకో పిషు
ఒక సర్లే నీక్ ఈమెయిల్ వచ్చిందా
ఆ వచ్చింది
డౌన్ లోడ్ చేకువా
ఏం డౌన్లోడ్ చేసుకోలా
ఈ అడ్మిట్ కార్డు రీలీష్ చేస్తారంట
రిలీజ్ చేస్తనన్నారు ఇంకా చెయ్యలే కదా వాళ్ళు
అడ్మిట్ కార్డు వేరు ఈ అడ్మిట్ కార్డు వేరు అనిన్ చూసినాన్ ఒక్కరు కూడా ఒక్క వీడియో కూడా లేదు అది పోటి ఈ అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోచ్చానీ అని ఉంది
ఆ అవును డౌన్ లోడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోచ్చంటా
లాగిన్ అయి చూస్తే ఆడేమ్ కనిపియట్లే ఒక్కరు
అవును ఏం కనిపిలే నేను మార్నింగ్ చూసిన ఓపెన్ జేసి
ఆ ఎందులో ఏసుకోలో ఏమో
అలా
నాక టెన్షన్ సచ్చిపోటన్నా లాస్ట్ త్రీ డేస్ ముందు వెళ్త
ఏంటి
వాళ చేను వీడే సాకునర్ బాగా హలో
ఆ
ఆ మంట కడు చాజీవి కూడాడా అడిగనా అది పొయ్యి వేకన్సీస్ అది ద ఎ్యూమెంట్స్ ఆరు ఏదో జప్పెక్యూమెంట్స్ పోయి దాన్ పోయి డౌన్లోడ్ చేసుకో అంటది అసలు యాప్ కష్ని గనిపిట్ల దయాదివాాల
అవుంట అవునా అవును రిక్వైర్మెంట్ సెక్షన్ క్లిక్ చేసి రిక్వైర్మెంట్స్ సెక్షన
ఆ రక్వైర్మెంట్స్ ఆ ఆ రిక్యూమెంట్స్
ఓ రిక్వైర్మెంట్ సెక్షన్
అసలు ఆ ఆప్షనే కాను ఇట్లనె
అంటే రిక్వైర్మెంట్ సెక్షన్ అనే లేదే
అసలులేదు రా అదే గద నేను చెప్తన్న అసలు యూట్యూబ్ లో అయితే ఏ వడు ఒక్కడు కూడా చ్చయలే విజు
అవున
ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెన్ చేస్త ఇట డౌన్లోడ్ చేస్కోవచ్చు ఇ ట డౌన్లోడ్ చేస్కోవచ్చు అని చెప్పేసి అది కూడా నిన్ననే దష్ చెస్ ప్రాక్టీస్ చెస్ కూడా అదే నిన్ననే అప్లోడ్ చేస్తున్నా
ఉ
హ్మ్మ్ త్రీ డేస్ ముందు రిలీజ్ చేస్తే ఎట్టారా
అదే కదా
కొడిప్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోటోస్ ఓపిక వా ఎం జేయాలో యూట్యూబ్ లో అయితే నేను చూస్తాను ఉంటే నీకు పేడత
మ్మ్
యూట్యూబ్ లో చూస్తాను ఉంటే నికు పేడతా అంట
ఆ సరే అసైన్మెంట్స్ ఏం రాయలేదా
ఏంది రాసేది టూ క్వశ్చన్స్ రాసిన వదిలేసాను అంటే కానీ రాయలే రాయాలి రెండు కొశన్లు రాసినాను
రెండై సబ్జెక్టు
బియలక్సే
ఇయల రాస్సావ ఏంది అక్కడ త్రీ లైన్స్ మీన క్లిక్ చేయ్యమని చెప్ దాని చార్ట్ జి పి టి
ఆ వేకన్సీస్ లేమా అడుగు
ఆహ ఆర్గనైజేషన్ ఉంది ఆఫరింగ్స్ ఆఫరింగ్స్ ఉంది డాక్యుమెంట్స్ రిసోర్సెస్ కనెక్ట్ ఇందులో ఏది
తే మాములుగా అయితే లాగ్ గిన్ అయ్యింది దాంట్లో రీస్ చేస్తా అని నేను అనుకుంటన్న వేకన్సీస్ ఆ అని అడుగు వేకన్సీస్ ఆ అది
వేకెన్సీస్ ఆ
వేకన్సీస్ అన ఆప్షన్ ఉంది కదా వేకన్సీ లో పోతేనే మన దన్లో లాగిన్ అయ్యి
అడ్మిట్ కార్డ్ ఇంకా రిలీజ్ అవ్వలేదంట
అడ్మిట్ కార్డు రిలీజ్ కాలే ఈ అడ్మిట్ కార్డు రిలీజ్ అయిందట
అది కూడా కాలేజంట
ఒకసారి అడుగు ఈ అడ్మిట్ కార్డ్ అని మెయిల్ లోనే పెట్నా ఈ అడ్మిట్ కాలజ్ లీజు రీ ఇ ౌన్లోడ్డి ద వ వెబ్సైట్వుడి అ పోనంది
అదే అడుగుతలే రిలీజ్ అయ్యిందా మీర్ ఇంకా రిలీజ్ అవ్వలేనంట. నైన్టీన్ అవుతుందంట, యూఎస్ డౌన్లోడ్ చేయలేము అన్నారూ.
ఉమ్.
హలో హలో. ఆ వినిపిస్తాన్ది. ఏ సబ్జెక్ట్ రాశినవ్ స్. సంగంటే.
అస్తాయి టూ క్వశ్చన్స్.
ఉహుమ్.
అవును వానికి . హడో.
ఇంకా ఏమో తెలిద్ చూడ్లా గ్రూప్ లో.
మనక్ ఇచ్చిన్దైతే మూదే, నువ్ అన్నీ జేప్పకుస్వామి.
రాయాగ తప్పదు గదా, ఇప్పుడ్ నేన్ చప్పపోతే . కదా.
నువ్వు, మనకిప్పుడ్ వరక్ చెప్పింది మూదే.
ఆ మూడేే ఆ . మూడు, నాలుగు వి ఎస్ ఐ.
అద్ అసైన్మెంట్ వన్నె, టూ కాదు.
ఉమ్ అసైన్మెంట్ రాయాలి.
డి ఎస్ సి పాస్. ఇంకా. అవునా వి ఎల్ ఎస్ ఐ ఆ అది. కార్డే నెక్స్ట్ మంత్స్.
నేనైతే సిక్సా, సిక్సో, ఫైఓ రా నేన్ ఫైవ్ రాసిన అనుకుంట్టన్న.
ఫైవ్ రాయేసవా.
ఆ ఫైవ్ రాసేసా.
రాయేసవా.
హుమ్మ్. దానికి ప్రొసీజర్, థియరి కూడా రాయాలట్. అన్నార్ గదా.
అంటే ఇప్పుడు నువ్ .
అ.
ఐ సబ్బు తో.
ఆ ఫస్ట్ సెక్షన్ వాళ్ల, బుక్ ఇప్పించుకొని ఇది. కార్డు, వాళ్ళు రాసినట్లే రాసిన.
ఎట్లా రాషినర్ వాళ్ళు.
అంటే వాళ్ళు తిరిగి రాషినారు, ప్రొసీజర్ రాష్నా. రారు.
ఆర్డర్, ఆర్డర్ ఎట్లా ఏ ఆర్డర్లో రాషినవ్.
ఫస్ట్ ఈ ను కా కాంపనెంస్ అయింది అది తర్వాత తీరి మళ్ళీ ప్రొసీజరు రిజల్ట్ అంతే
రిజల్ట్ ఫస్ట్ ఏమో అప్రాక్స్ పీరియ
యా
ప్రొసిజరు రిజల్ట్సా
హ్
డయాగ్రామ్సా
డైయాగ్రామ్స్ గుడా ఎయ్యాల్నా లేక్ సైడ్
అంటే అతికిచ్చట్లేరా
అహ అతికిచ్చేది లేదు అన్ని గీయాల్సినయి
ఆ నేనా ఉప్మా తిన్ నువ్వు
ఉప్మా ఉప్మా
ఉప్మా ఫస్ట్ నేన్ గుడ సేమ్ ఉప్మా తిన్న
ఏది అరగద్దా తమ త ఉప్పేసి మిక్స్ చేసి ఎర్రగడ్డ టమైటా ఏం జె ఈ దాంట్లో ఉప్మా చే ఆదే నా
మ్ హ్
వేరా
అట్ ఏంటి ఆ
ఎర్రగద్ద టమాటా ఎయ్యరా అంటాంన్న మీ ఉప్మాలో
ఎందుకు
ఉప్మా అసలే నంతే
స్తారు ఏస్తారు.
ఆ ఇంకా నాష్
మీ ఇంట్ల చేయరా
చేస్తరు మ్
బానే ఉంటది ఉప్మా కాక్ పోతే ఆ చట్నీ నీల్లా ఉంటది చెక్కర ఏస్కొని తింటాము.
ఓ చె తింటారా
క్కెర నుంచుకొని తింటాం
అదొకట్ చాలు మై క్రోవేవ్ ఎన్ని
హ
మైక్రోవేవ్
మైక్రోడేవ్ ఎంది రేప్ బిల్ఎస్ పె కదా
రేప్ బిల్ఎస్ సయ్య
అనుకుంటాన్న
ఏ రేప్ బేల్స్ ఏగా ఆ రేప్ బేల్స్ అయ్యి తస్
బిల్స్ ఏ మళ్ ళ్ళి
అవునా వీల్లెసేండేరమ్మ హు త మంది మైక్రొవెవ్ అనుకుం
రేపు ల్యాబ్ లో మనం లాస్ట్ లో పోయి కూర్చుందామా పక్కకి పోయి రాసుకుందాం ఏమైన చెసినాడివినింగ్ అనెస్ సేవ్ చేసి అలా చూపయాల్సింది కూడా లేవు యడో కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటాం త్రీ అవర్స్ ఇంకా మనం చేసి ఏమి ఉపయోగం చెప్పు
అవును నిం వ్వు ముందు పోయి కూర్చొనేయాలి అట్లాంటప్పుడు
హు
లేకపోతే మధ్యలో అయినా లేదంటే లాస్ట్ లాస్ట్ లో వాళ్లంతా ప్లేస్ ఆక్రమించేసుకునేసినారు ప్రెగ్నెంట్ వల్లే కదా ఎక్కువ ఆడ కూర్చునేది
అవును
మళ్ళీ అడుగుతాది మా ప్లేస్
ఆ అంటారు
ఆ కచ్చితంగా అంటదమ్మా
హ
మైక్రోవేవ్ ఓన్లీ వన్ ఎక్స్పరిమెంట్ థర్డ్ ఎక్స్పరిమెంట్
ఆ థర్డ్ ఎక్స్పెరిమెంట్ అయినా మైక్రో ఓ షట్ మనకేప్పుడు ల్యాబ్
తర్స్ డే
వెడ్నెస్ డే నా నేను రానే కాలేజీకి
తర్స్ డే తర్స్ డే
తర్స్ డే హాలిడే లే ఎగిరిపోయింది దోచ్.
అవును కదా హే అవును ఎగిరిపోయింది. మళ్లీ నెక్స్ట్ డే ఫ్రైడే రంజాన్ అంట కదా. అబ్బబ్బ గుడ్ ఫ్రైడే అండి ఆ అవు అవు
రంజాన్ శాటర్డే
హార్ట్ ఎటాక్
రంజాన్ సాటర్డే ఫ్రైడే కాదు సర్లే పవి బాయ్ కట్ చెయ్
ఆ సరే
హలో